హలో హలో ఆ విని
వినిపిస్తందా ఆ
ఆ వినిపిస్తుంది ఏం జేస్తున్నారండి
మేమా ఇప్పుడే బయటికెళ్ళింటమా అవునా మేమ్ బైట్కి షాపింగ్కి ఎళ్ళింటమా స్కూల్ స్టార్ట్
హలో మీ వాయిస్ వినిపించలేదండి. కొద్దిగ గట్టిగ మాట్లాడండి.
స్కూల్ స్టార్ట్ అయితానయి గదా ఓకే ఓకే స్కూల్ స్టార్ట్ అయితన్నాయి కదా అనీ
ఆ అండి హుమ్
బుక్స్ తెద్ బ్యాగ్స్ తెద్దామని పోయినామా
ఆ
ఆయమ్మ చిన్నాయమ్మ కి తెద్దామని పొయినాము చి చిన్నయమ్మ కి ఆల్రెడీ పెద్ద పా ఉంది బ్యాగు అయినా గానీ విడిచిపెట్లేదు తెలుసా ఆ ఆ పాప గూడ బ్యాగ్ తీయిచ్చుకునింది. చిన్నానికి బ్యాగు పెద్దయమ్మ చిన్నాయమ్మకి ఇబుడు తీసుకున్నాం ఇంగ స్కూల్ కు పోవలే గదా అని ఆల్రెడీ పెద్దాయమిక ఉంది రెండు ఉన్నాయి చిన్నామికి వాటర్ బాటి ఇల్లూను క్యారియర్ బ్యాగు స్కూల్ బ్యాగు తీసుకున్నాము. ఇంగ యూనిఫాము ఇట్లంటివన్నీ స్కూల్లో తీసుకోవల
వ మీమ్ గూడ మా పాపకి వాటర్ బాట్లు మాతెల్ల వాటర్ బాట్లు పాపకి తాగడానికీ ఇట్ల పెద్ద పెద్ద మూతులు ఉంటే పాపకి నోటితో తాగేకి రాలేదు. చిన్నగేమన్న హో పైప్ లాగా వచ్చి ఏమన్నా పో ఆ
పైప్ గాదు కింద రౌండ్ ఉంటాదే పైప్ గాదు రొండు ఉంటది.
ఆ చిన్నది రౌండ్ ఉంటది. చిన్నగా అట్లాదీసుకుంటాం మేము
అదె అదే తీసుకొనొస్తి హండ్రెడ్ బడే పెద్ద్యామ్మది హండ్రెడే చిన్నాయమ్మది హండ్రెడే హండ్రెడే డీమాట్లో అయితే క్వాలిటీవి ఉంటాయి క ఉ అవి
మేమూ మొన్న డిమార్డ్కి పోయినాం ఉన్న మొన్న అంటే మొన్న కాదులె కొన్రోజుల కింద లేకపాయ డీమాట్లో
ఆ ఇప్పుడొచ్చుంటయి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయితనయి కదా వచ్చింటాయి కానీ ఏమైతానదంటే
మళ్ళీ లాగ్
మా పెద్ద పాప ఇన్నాళ్ళు వాడిండే మోడల్ జూశినాగా అవైతే
ఊ
చాలా బావుంటాయి టూఫిఫ్టీ త్రీహన్ రెడో బడతాయి కాని ఒకసారి అవి దానికి రబ్బర్ ఉంటుంది చిన్నది పైన అది పోతే లూసైపోతాది అందులోనే పోగొట్టుకుని వస్తది స్కూల్లో ఇట్ల చిన్నవి తక్కువ రెట్ వి ఐతే ఎన్ని బే బాదుండదు అంటే క్వాలిటీ ఉంద సపరేటు ఉంపాల అట్లాయితే బాదుండదు అందకనే ఒదిలేసి అది శుక్రవా
మీ పిల్లలు పోతారా స్కూల్ కి
పోతారు పక్కింటి పాప శుక్లారం మంచిదని జెప్పింది ఉమ్ కనీ ఆ పదహైదు దాకా ఏమో సోమవారం సోమవారం అది తర్వాత పంపిద్దాము అంటన్నాడు మా ఆయన
ఎప్పుడు ఎన్నో తేదీ పైన
సోమవారం అమావాస్య
మేము మా బాబా మండే నుంచి పంపిస్తాం. బుధవారం నుంచి పంపిస్తారా.
బుధవారం మంచి రోజంటా మా నాన్నా అన్నాడు.
హ్మ్మ్ ఎట్లా మీరు మీ పెద్ద బాబుకి క్యారీ చెయాల. పనులో పని చిన్న పాపకు క్యారీ చేసి స్నానం చేసి పంపించు పంపించచ్చు ఎంత. ఇక్కడ ఎ ఎన్ని గంటలకి మీరు రెడీ చేయాల్సి వస్తుంది పిల్లల్ని.
ఎయిట్ థర్టి. ఎయిట్ థర్టీ కి.
ఓ మాకైతే ఇ సెవెన్ ఎయిట్ ఎయిట్. కె సెవెన్ ఫిఫటీ కె బస్.
పెద్ద పాప బస్సు పోతున్నాడు సేమ్ అట్లనే ఉన్నింది మాకు.
ఏమిది అప్పుడు ఎంతకు లేస్తుండ్రి
సిక్స్ ఏ
సిక్స్ కే హా సిక్స్ కి లేసి పాపను రెడీ చేసి మీరు క్యారీ కట్టి ఇచ్చినారంటే గ్రేట్ ఏ నండి.
సరిపోతదింది క్యారియరు మా ఆయన ఇచ్చిపోతుండ స్కూల్ దగ్గర
లేటుగా.
ఇంగా ఏం చేస్తామంటే బ్యాగ్ లు తీసుకున్నాము స తీసుకొని వచ్చే తప్పుడు అట్ స్నాక్స్ చానా తీసుకొని వచ్చినాయి.
ఉమ్
హలో
మా పాపకు మేము. స్నాక్స్ కావాలి ఇంకా ఆ
స్కూ లో అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ లో స్నాక్స్ పంపిస్తంటే. ఒక లాస్ట్ టూ మంత్స్ అట్లా ఉందనగా అ స్కూల్ వాళ్ళు స్నాక్స్ తీసుకొచ్చే.
ఉమ్
పోలేదు ఓన్లీ.
రింగాడెజొ
పంపిమన్నారు క్ని లాస్ట్ టూ మంత్స్ మేము సేవ పంపించాం. ఇప్పుడు ఎట్లా చెప్తారో తెలియదు ఇంకా హలో మీచ్టి మాట్లాడునామా హలో హలో
ఎంత స్కూటీ అంటా
ఫైనల్ గా లక్ష నాలుగు వేలు చెప్పుతున్నారు.
లక్ష అ నాలుగు వేలు. హ్మ్మ్ ఉ